ఆ హలో
ఆ నమస్తే అండి
ఆ నమస్తే అండి
బాగున్నారండి ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ మంచిగా ఉన్నాం అండి మీర ఎలా ఉన్నారు
బాగున్నాం చాలా రోజులు అయింది కదండి మాట్లాడక
అవునండి ప పనులు ఉంటాయి బిజీ ఆ భోజనమయిందండి తిన్నాము
ఆ పిల్లలందరూ ఎలా ఉన్నారండి
ఆ మంచిగానే ఉన్నారు రండి అందరు బాగానే ఉన్నారు మీరు ఉన్నారు
ఆ మేము కూడా బాగున్నామండి ఎక్కడన్నారు ఏదనా పన్నలు అట్లు ఉన్నారా
ఆ ఏ లేదండి ఫ్రీగానేమన్నా పిల్లలు సమ్మెర్ల కదా వచ్చారు
ఆహా అవునండి ఓకే మేమేమో మేము కూడా వేస కాలం సెలవులు కదా మా ఊరికి వెళ్ళినాము ఇక చిన్న పంండగలు కూడా అవి ఇవి కూడా ఉంటాయి కదండి
అవునవును
అట్లా అన్ని సెలవులు మ సచ్చ చేసినామా మీ దగ్గర ఆ చెప్పండి
అదే బక్రీద్ పండగ అయింది కదా
ఆ అవునండి
అవును
మా దగ్గర మా ఊర్లో అయితే అంతగా బక్రీద్ పండుగ అంటే తెలియదండి
ఆ
అంటే ఎక్కువ చేసు కోరు కదండి మామూలుగా రంజాన్ క్రిస్మస్ దసరా అట్లాంటివి అయితే బాగా క్కువ వాటికి ప్రాధాన్యత ఇస్తార అనమా ట్ట
బక్రీదు కూడా ఇస్తారు కానీ వాళ్ళు అనుకుంటే మాత్రం పెద్దల మీద అది వాళ్ళు ఎవరెవరు ఏదైనా వాళ్ళు ఇట్లా అనుకుంటారనమాట్ మాకు దేవుడి ఇది చేసి ఇది చేస్తా అని కుర్బానీ
ఆహా
చన్పోయిన వా ఇచ్చి చేస్తారు ఒక కృపరి
అవునా అయితే మా ఊర్లోనేమో అంటే అంత ప్రాధాన్యత తెలియదు కదండి. ఎక్కువ ఎక్కువ పెద్ద పండుగలు అంటే దసరా క్రిస్మస్ పండగ అట్లా కొన్ని కొన్ని చేస్తారు అనమాట.
హ్మ్ రీసెంట్ మా మా ఇంటి పక్క మా ఇంటి పక్కకు ఉన్నారు. వాళ్ళు కొంచం మా ఫ్రెండ్స్ అయితరు. యా. అవి మటన్ పంపి. ఇస్తరనమాట అట్లా అందుక్
అవును అవునా మా దగ్గర అయితే మా ఊర్లో అయి తే అండి క్రిస్మస్ బాగా చేస్తారండి అంటే దేవుడు పుట్టిండు అని అంటారు కదండి.
అదే అదే హా.
కొత్త బట్టలు వేసుకుంటారు ఆ రోజు మందిరానికి వెళ్తారు.
ఆహ.
కారపప్పాలు అవన్నీ చేస్తారు కదండి అంటే అప్పట్లో కారపప్పాలు అనె తెలుసు ఇప్పుడు ఎవరికి తెలుసండి తెలియదు కదా అవన్నీ.
అవును అవును హ్మ్.
హర్షలు.
బిస్కెట్స్ కూడా చేస్తారండి బిస్కెట్స్ కూడా చేస్తారు.
ఆహా అవునండి అవి కొన్ని కొన్ని చేసి అట్లా పంచుతారనమాట మీకు కూడా ఐడియా ఉంది కదా.
ఆ ఉంది అండి ఉంది అండి మాకు కూడా ఉంది హు. ఎక్కువ ఫేమస్ గా దసరా. పండగా దీపావళి.
ఆహా అంటే దసరాకి ఏం చేస్తరండి నాకు దసరా గురించి ఎక్కువగా తెలియదు
దసరా పడగా అందరు కొత్త బట్ట కొంచెం మీకానే వెళ్తారండి దేవాలయానికి వెళ్ళి ఆ జ మా తెచ్చుకని అందరు ఫ్రెండ్స్ ఒకరొకరు కలుసుకుంటార అనమాట
అవునా నాకేవో ఎక్కువ తెలియదు మళ్ళీ కొత్త సంవత్సరం క కూడా ఉగాదికి అంటే ఉగాది పచ్చడి చేస్తారు కదండి అదొక్కటి తెలుసు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంకా చేసుకుంటారు కదా కొంతమంది ది
అవునవును
ఏ పండడుగ అయితేయిందనుకు కొత్త బట్టలు వేసుకుంటున్నామా అనేది అది ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత అది ఇస్తారు కదండి
అవునవును అవునండి
వంట చేసుకున్నామా కొత్త బట్టలు వేసుకున్నామా
ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసినావా అన్నట్టే ఉంటది చాలా మంది
ఆ అదే అండి ఇప్పుడు అంతా నడిచేది కూడా అట్లనే నడు
అవునడి అ బంధవులా క అంటే ఎక్కువ స్నేహితులులే ఫ్రెండ్స్ పిలుచసుకోవడం పార్టీ ఇచ్చుకోవడం భోజనాలు చేపియడం అవివి నడుస్తూనే ఉన్నాయి ఇక
ఉ కానీ ప్రతి పండుగకు ఒక ప్రాధాన్యత అ ఉంటది కదండి
అవున అవునం ఉంటది ఉంటది ప్రతిక్క దానికి ఒటి ఉంటది రీసన్ ఉంటది
గుర్తించలేకపోతున్నారు
అదవ ఎవరు తిడం తాగడం గాని అసలు ఆ పండుగది ఏను కొరకు చేసుకుంటున్నా అది ఏంది అని చాలా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పలేకపోతురు అసలు ఆ పండగ అంటే ఏందో తిన్నావా ఉన్నావా అన్నట్టే ఉంది కాని దాని గురించి స్ దర్శన పిల్లలు అడుగుతలేరు పేరెంట్స్ చెప్పట్లేరు
అదే అండి ఎవరు కూడా కరెక్ట్ కర్రీటు సమాధానము దాని గురించి అర్థం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు ఇప్పుడు తలిదండ్రులు అందారు ఎంతైనా అప్పటి పాతకాలంలో అయితే బాగా చెప్పేవారు ఒ పండగ అయినా
నానమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళు అన్నీ చెప్పేది దేనికి ఏ పండుగకు ఏది రీజ దేన్ ఉంటదో అని చెప్పేవాళ్ళు పిల్లని కూర్చోబెట్టి ఇప్పుడు పిల్లల చేతిలో సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ టీవీలు వాట్ తోటి కాలం గడుపుతున్నారు గానీ అవన్నీ వినట్లేరండి పాతయ్
మ్మ్ కానీ పండగలంటే మా ఊర్లలో బాగా చేస్ తరండి
అవును అవును మ్మ్ ఈ సంక్రాంతికి అయితే ముగ్గులున్నీ పెట్టి అవన్నీ చేస్సరి కబోట్లల్లో
ఆ అది గొబ్బెమ్మలవన్నీ పెట్టి పూవులు పెట్టి చాలా అసలు పొద్దుగాల్ లేస్తే అండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రంగుల రంగుల కలర్స్ అన్ని ఇప్పుడు పండుగ అంటే ఏందండి పదిపదకొండు గంట్లకు వరకు కూడా లేవుట్లా లేరు పట్నాలల్లా
అవునండి మ్మ్
చాలాఇబ్బంది గైపోన
లేస్సరు ఖాళీ టైంలో కూడా ఆ విధంగానే ఉంటరు జనరేషన్ చానా మారిపోయిందండి.
అవునండి కాలం మొ మొత్తం మారిపోతుంది పాత రోజులు మళ్ళీ వస్తాయ్ రండి
ఏ వస్సాయండి ఇగ అసలు పాత వాళ్ళను గు గుర్తించట్లేదు గుర్తించట్లే, ఇప్పుడు జనరేషన్ ఇగ మూవ్ అయతూనే ఉంటే ఇగ ఎవరాను ఎలా ఉంటదో తెలియదు, ఇగ అసలు ఈ పండగలను చేసుకుంటారో చేసుకోరో తెలియదు.
అంతే అండి ఏ పండగలైనా ఏ దేనా అదే ప్రాసెస్ కానీ అప్పుట్లో పండగ అం టేనే ఏ టను పొయ్యడము చికెన్ మటన్ అట్లా తెచ్చుకునేది ఇప్పుడు ఏముందండి ప్రత్ తివారం వారంమేందండి రోజుకు తెచ్చుకుని తినేటొళ్ళు కూడా
అవునండి పూజ లైన్ బుక్ చేది మొత్తం జేమాటో అవి బుక్ చేసుకుంటానేంటురు, ఏమ స్విగ్గి ఆర్డర్ ఇచ్చుకుంటారు తింటురు. పండుగని లేదండి ఎవరి ఇష్టం వాళ్ళ కష్టపడు పనులు చేసు కుంటున్నారు.
అవునండి.
ఎంజాయ్ చేసు
అంతే అప్పట్లో ఏటకూర అంటే అండి. ఏదో పండుగ వస్త్ నే ఆ రోజు తింటేనే అదొక ఆనందం ఉండేది. ఇప్పుడు అట్లా ఎక్కడ ఉంది. ప్రతి ప్రతి ఆదివారం. కొంతమంది బాగా. సంపాదించే వాళ్ళు వారానికి రెండు సార్లు ఏ మూడు సార్లు తెచ్చుకొని తిం
ఆహా ఆహా ఆ ఊర్లలో గ్రామాలలో చికెన్ కోళ్ళన్నీ ఇంట్లనే పెంచేవారు. బంధువు రాంగనే దంగన్నే కోసేవారు పండుగల చేసుకునేవాళ్ళు. ఇప్పుడేంది. చెప్ ఇప్పుడంటే. అప్పుడు, ఎప్పుడు నచ్చితే అప్పుడు తెచ్చుకుంటేనే ఉంట్రూ. తింటానే ఉంటార్ నాడ్చు
అసలు దానికి ప్రాధాన్యత లేకుంటే.
అవును అవునవునండి ఆహ్.
పండుగ వస్తుందంటేనే సంవత్సరానికి ఒకటో, రెండో అలా కొనుక్కొని వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏందండి. ఏ చీర నచ్చినా, ఏ డ్రెస్ నచ్. చ్చినా కొనుక్కోవడమే.
సు స్. తెచ్చుకునేదేవరు, వాడుకునేఎవరు అండి. అవును
కుంటున్నాము ఏందని దానికోకటి ఒక అర్థం కూడా లేకుండా అయిపోయింది.
అవునండి హహ్ కష్టపడుతురు డబ్బులు చానా ఉంట్. టున్నాయి చాలా లగ్జరీగా లైఫ్ గడిపేస్తారండి. అప్పుడు ఏంటంటే పండుగకి ఒక్క పండుగకు తెచ్చుకుంటే రెండు, మూడు పండుగ తెచ్చుకుంటే. అవే ఇయర్ మొత్తం వాడేవాళ్ళు.
అదే అండి ఒక్క పండుగ ఇప్పుడు అది కొంతమంది. అయితే దసరాకో, ఉగాదికో అట్లా ఒకటి తెచ్చుకొని కొత్త సంవత్సరం మళ్ళా అవి వేసేది ఇప్పుడు అట్లా కాదండి. ప్రతి దానికి. ప్రతిదానికి. కొంతమంది అయితే ఆదివారం, ఆదివారం. కొత్త బట్టలు ఏసే వాళ్ళు కూడా ఉంటారండి.
అవునండి ఉంటారు, ఉంటారు ఊహ్.
హుహ్మ్
స స సమాజం అంత పాష్ పాష్ అయిపోతుందండి చానా లగ్జరీ లైఫ్ ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలు ఆ విధంగానే పెంచుతున్నారు ఆమ్ నానమ్మ తాత అత్తయ్య అమ్మమ్మ తాతయ్య అని పెద్దర్ల గురించి కూడా డిస్కషన్ చేయట్లేరండి ఎవరి ఫ్యామిలీ వాళ్ళ వరకే ఉంటున్నారు
ఉంతే అండి ఒకప్పుడు కలిసేది పండగలు అన్నాగానే అందరము చిన్నమ్మలు పెద్దమ్మలు
ఉమ్ నానమ్మ తాతయ్య ఫ్యామిలీ మొత్తం ఉమ్మడు కుటుంబ ఎంత ఎంతో ఆనందంగా ఉండేది
అవునండి అందరు కలిసేది కానీ ఇప్పుడు పండుగ కాదంటే ఏ దానికి ఒక పెళ్ళికి కలిచేది లేదు ఆ ఇదే మంచికి లేదు కలవడం చెడు తప్పు లేదండి ఎవరికి ఎప్పుడు తోస్తే అప్పుడు అ
అవునండి చానా లేపో మారిపోతున్నారు సమాజం కూడా చాలా మనుషులు మారుతుండండి సమాజం ఏం మారట్లేదు కాలాలు మారట్లేదు కానీ మనుషులోనే చాలా మార్పు వచ్చింది జనరేషన్ అంతా అవునండి హ
ట్లాడుతున్నారండి చాలా రోజులు ఎందిగా మాట్లాడక అ అంటే బాగా చూసిన వాళ్ళు కదండి అంత
అవును అంటే ఇక ఫ్రీగా ఉంటాం కదండి ఇక పర్షి ఎందుకంటే చానా రోజులు కూడాడ ఊరికి ఎలా కా వీలు పడ్ల చానారోజులు అతాంది కాల్వక
అదే మాట్లాడక చాలా రోజులు అయితుంది కదా
బాగుండాల బాబు ఆర్గిద్
ఆ పిల్లలు అందరూ మంచిగానే ఉన్నారు నండి
ఆహా
పిల్లలు అందరు బాగున్నా మీ పిల్లలందరు బాగున్నారండి
ఆ మంచిగనే ఉండారండి అందరు బాగానే ఉండరు
మీకు ఆరోగ్యం అంత మంచి ఉంది కదండి
ఆ మంచిగనే ఉందండి మంచి
ఉ మాకి మందు కొంచెము ఆ ఒంట్లో నలతగా ఉండే గాని ఇంక బాగా తిని వాకింగ్ చేసి అటు ఇటు నడక వ్యాయామాలు అవివి చేస్తున్నా కొంచెం ఇప్పుడు కుదుటబడిందండి
ఆహా ఫుడ్ గుడా జాగ్రత్త వాడాలండి ఏది ఇంట్లోనే చేసు కొని తినాలి ఫ్రెష్గా బయట ఫుడ్ ఎక్కువ వాడొద్దు ద్దు ఆరోగ్యానికి హాని
అనుకుంటాం కానీ అండి ఎక్కడి చేతన అయితదండి ఇంట్ల పని అంత ఇబ్బంది అయి తదిగ ఏ నడుస్
ఇంట్ల చేయించుకోండి మంచిగా నీట్ గా తినాలి చెప్తూ రండి ఇప్పుడు పిల్ చిన్న పిల్లల కూడా అందులో అడ్వాడై జన్ లేస్లు అని అవని ఇవని ఏయి ఎక్కువ తక్కువ పిల్లలకు పెట్టొద్దు
ఉ ఇ అంతా అనుకుంటాం గానీ అండి మనం తినలే
ఆ అంతా అంతా కల్తీ కల్తీ ఉంటుంది జగా ఫ్రెష్ వాడండి పిల్లకి ఏదైనా గాని ఆ
ఆ సరే నా మంచిది చెప్పినందుకు ఆ అంత మంచి అ థ్యాంక్ యూ అండి ఉంటామండి ఓకే బాయ్ అండి
ఉంటాండి బాయ్